హలో నమస్తే నమస్తే అండి చేస్తున్నారండి ఏ లే ఏం లేదండి ఇప్పుడే మేము అంగనబడి ఉంటుంది కదండి అందు ఆడికి మ మేడమ్ పిలిస్తే వెళ్ళామండి
మేం కూడా
అవున అండి అంగనవాల్ళ ఒక ప్రోగ్రామ్ ఉందనేసి మేడం పిలిచదండి అందుకోసం వెళ్ళి ఆ ప్రోగ్రాం కంప్లీట్ చేసి వచ్చామండి
అవునా ఎవరైనా వచ్చారా అంటే
ఆహా ఎవరు లేరండి ఏం లేదండి ఎవరు రాలే గాని ఇట్లా సార్ వాళ్ళు ఇట్లా పైనంచి వెళ్ళలి వాళ్ళు ఫొటోస్ దిగి ఇట్లా పెట్టాలనేసి అంటే. అంటే ఏంటిదంటే బాలంతో ఉంటుంది కదండడి సత్తిపిండి సత్పిండి. ఆ అది ఉన్న ఎంత గోధమ పిండా అండి ఆ గోదామ పిండి ఉన్న ఇది ములి మునిగా కు ఉల్లిగడ్డ అవన్నీ. కోసి కలిపామండి వాటర్ వో సి పోసిన త అంటే నీటి నీళ్ళ లెక్క అండి దోశ లెక్క చేసి దోశ లెక్క వేసామండి
అవునా అక్కడే ఉంటాయి సార్ అయితే
ఆ అవునండి దోశ లెక్క చేసి ఇ మ ఇ వచ్చినళ్ ఇట్లా వీడియో తీయాలి తీసామండి తీసిసారికి పెట్టాలి మేడం.
ఎలా ఉన్నమారి బాగున్నాయా
ఆహా బాగున్నాయండి కొంచెం చె ఎక్కరేసుకుంట బాగుం ఉండండి కొంచెం చప్పగా ఉన్నదని అవన్నీసుడుతోనే ఆ ఉప్పు గిట్లో ఏమీ లేదండి మేడం
అవునా
పిల్లలకి ఇట్లా తింటారు అనేసి బాగా వేయలేదండి అందులోనే ఇగా ఇ బా చ సతపిండిలైన చక్కెర ఉంటారు ఇక పిల్లలకి బాగా. అస్తే మంచిగా ఉండదునేసి ఇయలేదండి
అవునా తిన్నారా
ఆ తిన్నమండి బానే ఉన్నది కానీ కొంచెం సప్పగా ఉన్నది.
వెళ్ళారా మరి అంగన్వాడీ నుంచి ఇంటికి.
వచ్చామండి ఇప్పుడే వచ్చి మీము కాల్ చేసాము మేము సైలెన్స్ లో పెట్టాము మొబైల్.
అవునా
ఆ
నేను కూడా పిల్లల్ని తీసుకెళ్దామని స్కూల్కి వచ్చిన వ్యాన్ లేదండి మన దగ్గర ఏ లోకలే కాబట్టి అట్లా తీసుకెళ్దామని బై వాక్ వచి స్కూటీ ఉందిలేండి. ఆ పిల్లలని తీస్తా
అంటే ఇప్పుడు దిస్ ఆ స్కూల్ స్కూల్కి పోయి తీసుకొని వచ్చారా లేకుంటే స్కూలనే ఉన్నార్ అవునా మీరిఇన్త తొందరగా వెళ్ళారా
కాల్ చేశార్ కదా కాల్
అనేసి
ఓకే అందుకనసి ఫోన్ చేసినా ఇప్పుడు ఫ్రీ హే గా ఇంకా ఏంటి విశేశాలు ఎమ్ కర్రీ చేసుకుందాం
చెప్పద్దు వాళ్లకి సొరకాయ, కూరవండ అవ్వండి
హ్మ్
అదే వేసుకొని తిన్నాం అందులో కాంబినేషన్ చారు చేసుకున్నామండి మీరేం కర్రి అండి
మాది ఇంకా ఏముంది ప్రిపేర్ ఇయాల మార్నింగ్ అదే దోసా తిన్నాము టిఫిన్ చేసినాం ఇప్పుడు ఆఫ్టర్నూన్ వెళ్ళి రైస్ పెట్టొచ్చని కర్రీ చేయలేదు ఇంకా
ఉ హు ఆ ఏం లేదండి ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడ దాకా వచ్చినారు ఫోన్ మాట్లాడుకున్నాము ఆ ఫోన్ మాట్లాడుకున్నా అవునండి బాగా ఎండలు కొడుతున్నయి చెట్లున్నాయాడి మీ సైడు అవునా లేకుంటే ఇడ ఉండీ లెక్క ఉంటాయి కదండీ లెక్క కొనుక్కొచ్చుకని ఏమనా పూల చెట్లు
పెడితే అసలు ఈ మేకలు అవి ఇవి రోడ్ మీద కదాండి మైలు ఆ మేకలు అవి ఇవి ఉండనివ్వవు తింటనే ఉంటాయి ఎప్పటికీ
అడ్డు పెట్టుకోవాలండి తినకుండా అడ్డు పెట్టుకుంటే ఇంట్లో మందమైనా
యిన సమ్మర్ లో ఇప్పుడు అంటే నెక్స్ట్ రైని సీజన్ లో చెట్ చెట్టు పెట్టాలి ఆ పక్కన చిన్నవి చెట్లు ఉన్నాయి కాని పెద్దవి అంత లేవు యాప చెట్లు అట్లుంటాయి కదా అవి ఏం లేవు
అంటే ఇట్లా మీకు బండ అంటే బండ
మొత్తం గచ్చాయండి బండే అనే మొత్తం బండే ఉంటది మట్టి వాకిలే లేవు
మరి పల్లెటూరే కాబట్టి మాది మొత్తం మట్టి ఆకెలి
అట్లనే ఉంటే బాగుంటాది పొద్దున్ లేసి అలుకు చాలడం తాంది మనుసు
ఉమ్ అవునండి ఆ స్మెల్ బాగుంటదండి అవునండి ఈ సీ మీసిటీ లాగా సిటీలనె అంటే కొంచం స్మెన్లు మంచి చిగరాదండి కంటే కాలుష్యం జరిగి ఇలా మురుక్ క్ కాలువల స్మెల్ హాస్మెల్ ఈ స్మెల్ వస్తాయండి
నా అవున్
ప
అదో క్లీన్ చేస్తార అండి ఇవి ఉంటాయ్ ఇప్పుడు కొత్తగా అయింది కదా అంత క్లీనింగ్ అంత ట్టుంట దా
ఆ స్వచ్ఛ భారత్ చేస్తారంండి మా కాడ ఇట్లా అ వా గ్రామ పంచాయితీ లో ఇట్ల ఉంటాదండి వాళ్ళు ఇప్పుడు ఇట్ల వారనికి ఖాలి లేకుంటే టీ రెండు మూడు ఒకసారి వచ్చి ఛీ చా చేస్ ఛ అండి స్వచ్ఛ భారత్ మా క్కాడ బాగా జరగదండి అంటే మా అమ వాళ్ళ ఇంటికాడ జరుగుతుందండి మీ కాడ అండి
మా దగ్గర ఘనంగానే జరుగుతది
టీ ఘనంగా జరుగుతుదండి
అంటే అహ్హనం పంపిస్తారు పత్రికలు పంపిస్తారు
అవున
తలంబ్రాలు ఇట్ల అవన్నీ ఇంటికిచ్చి పంపిస్తారు మళ్ళీ అవి తీ కొనే
అవున మసిల్లె బ పల్లెటూర్ లో అంతా పట్టింపులు గిట్లేమి ఉండవండి ఇట్ల స్వామి మాలేసిన వాళ్ళు ఇట్ల ఎవలన్నా మొక్కులు ఇట్ల ఉన్న వాళ్ళు మాత్రమే అడికి వెళ్ళి దర్శనం చేస్తు కొనస్తారండి
మా వైప్
హ్మ్మ్ అవునా
మేము అయిపోతది
అవునా మరి మాకాడ కూడా ఇట్లా ఫుడ్ గిట్లా పెడతారు కాని వాళ్లు ఒకటి బెల్లం షాక అంటారు కదా దేవు ఫేవరెట్ అన్నట్టు ఇట్లా పెడతారు కదండి అట్లా మేము చిన్నప్ ప్పుడు బాగా తెచ్చుకునేదండి
హ్మ్మ్ ఇక్కడ కూడా ఆ బెల్లం షకా ఇట్ల అన్నీ పెడతారు వాళ్ళే పంపిస్తారు అన్ని
చిన్న మీ చిన్నగా ఉన్నప్పుడు బాగా జరిగింది అండి ఇప్పుడు మాఊళ్ళే బాగా జరుగు లేదండి మాక్ పల్లెటూర్ల మా పల్లెటూర్లో ఫేమస్ బతుకమ్మ ద దసరా సంక్రాంతి అండి అవునా ఇం కానీ ఏంటి ఇంకా విశేషాలు ఇంకా ఏమయినా ఉన్నాయ అండి చెప్పాలి అండి మీరు ఏమి అయిన కొత్తగా టే మా పల్లెటూర్ల ద్ద చిహా అంతా ఉండదండి
హ
కొంచెం చిల్లరెవ్వరం బాగుంటుదండి మా పల్లెటూర్లో
అంతేనా
అవునండి
ఉ హ
రీసెంట్ గా మా అంటే మా ఇంటి పక్క ఉండే వాళ్ళు ఇ లవ్ మ్యారేజ్ చేసు కొని వెళ్ళారండి
ఉహు
హమ్ కొంచెం గొడవలు అయ్యాయండి కొంచెం వాళ్ళుా ఇక వేరేక్కడి పోయి అంటే వాళ్ళ పేరెంట్స్ వద్దన్నారండి
ఆ
హ్మ్మ్ మీ వాళ్ళు అంటే వేరే విలేజ్కి వెల్లి వేరే వర్క్ చేసుకుంటా ఉ టా లండి వాళ్ళు
అవునా
హ్మ్మ్ ఇక మాకు మా ఇంటి పక్క మా ఇంటి పక్కనే కాబట్టి పాపమ్ ఊరికే ఏడుస్తున్నారండి చెప్పుకుంటా వాళ్ళు
ఊహూ
అంటే ఇట్లా వయసు అంటే వాళ్ళ వయసు కూడా అంతగానం లేదు అనుకుంటా చిన్న వయసు అనుకుంటా వాళ్ళకి ఉ గవే వెళ్ళడం వల్ల బాగా వాళ్ళు బాధ వడుతున్నారు వాలకి ఏం తెలుసు స్తది అనేసి అన్ అన్నరు వాళ్ళు వీళ్ళు కేసు పెట్ కున్నారండి
అయ్యో
ఉ కేసు పెట్టుకున్నరు ఏం వద్దు మాకే వద్ అనేసి ఇటు అమ్మాయి వాళ్ళు అన్నరు అబ్బాయి వాళ్ళు కూడా మాకేమ వద్ద అనేసి వాళ్ళు కూడా అన్నారు
అట్లంటే ఎట్లా కూచన్ మాట్లాడితే అయిపోయేదిగా
అంటే వాళ్ళు ఇట్లా ఊ బాబాయి ఉన్ను బిడ్డ అన్నట్టు అట్లా వరుస అన్నట్టండి ఇట్లా లేసిపోయారు మ్యారేజ్ చేసుకొని అందు కోసం వాళ్ళు అంటే ముకు గూలం అన్నట్టు మా కుల పోల్లే ఎట్ల వెళ్ళారు ఇంక వాళ్ళకు ఎట్లా అనిపిస్తుంది అండి ఇగ కొ చిన్నప్పటి నుంచి పుట్టి ఆ ఇట్ల తిరగడము అటు ఇటు చేయడం వల్ల అది కూడా మంచిగనిపియలే వాళ్ళు కూడా వద్దన్నరు ఇగ
కూర్చొని మాగుచి మాట్లాడు కుంటే అయిపోయేది
ఊ అవునండి కానీ అంత ఓపిక లేదండి వాళ్ళకి
ఉంటేనా ఇక ఓపకలేకపోతే మనం ఏం చేయలేం ఇగ
ఆవును
ఊ మా దగ్గర కూడా ఇంటి పక్కనా అట్లట్ల చిన్న చిన్న ఇష్యూసయితనే ఉంటయి. ఊ
మా పాపా అన్నాలు తినర అండి ఊకె పాల్ దాక్కుంటుంటరు అవునండి ఆ అవునండి మాకు ఆవులు ఉన్నయి కదా ఆవు పాలు దాగుతమండి మేమ్
ఎ ఫుడ్ పెట్
ఆ ఫుడ్ గిట్ల ఏం తినదం ఏదనా టిఫిన్లు ఇట్లా దోశలు ఇట్లా చేస్తే తింటారండి అవుడండి ఎంత తినబెట్టాలని ట్రై చేస్తే కూడా తిన రండి వీళ్ళు
ఇప్పుడు పాపకి వన్ అండ్ అప్ ఇయరా మంచిగా మెత్తగారైస్ ఉడక పెట్టి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి తినిపియండి అయిన బాగుంటది
కుంటాం కదండి ఫస్ట్ ఉడకబెట్టి ఇట్లా నూనె లున్నూ ఉంది ఇట్లా ఉప్పు వేసి ఇట్లా తినిబెట్టిన కూడా తింటలేదండి అన్నం వేసి
అయ్యో ఎందుకో
ఏమో అండి అన్ని ప్రయోగాలు చేస్తానే ఉన్నా గానీ తింటలేదు తను హు తనకి ఆమె తింటదాట తన గిన్నె వేసిస్తే సగం తింటది సగం కుక్కలకి కోళ్ళ కి వేస్తది అండి ఆమె బిడ్డనే వాటికి కడుపు నింపుతాది అండి అమె
ఆహా మేడం మకి ఇంగ నేను చేయనా
ఆ చె ఆ సరే ఇదే నెంబరు కదా ఓకే